హలో అండి
హలో
తిన్నారా అండి
తిన్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి
అంతే ఇప్పుడు మనము ఋతువుల సీజన్స్ గురించి మాట్లాడుకుందాం
ఆ చెప్పండి
మీకు ఎక్కువగా ఏ సీజన్ అంటే చాలా ఇష్టం
సమ్మర్లా
సమ్మర్ లోనా ఏం చేస్తూ ఉంటారు సమ్మర్ లో
సమ్మర్ లొ
స
ఏ అంటే ఇంట్లోనె ఉండి మూ విస్ చూడడం ఈవినింగ్ అయితె పిల్లలతోటి ఆడుకోవడం
మీకు సమ్మర్ సీజన్ ఎందుకు ఇష్టం
హాల్ డేస్ ఉంటయి కాబట్టి
సమ్మర్ హాల్డేస్ ఉం
అహ్ ఆ మీకు.
మా క్కూడా సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. అంటెయ్ సీజన్ గురించి అడుగు. ఉన్నారా
ఉమ్ సీజనే ఏ సీజనె ఇష్టం.
నాకైతే చలికాలం అంటె ఇష్టం అండి.
చలి వెచ్చ
అంటే పెడతది గాని మంచిగా బ్లాంకెట్ కప్పుకొని వెచ్చగా పడుపోవచ్చు.
ఊహు ఆ.
బావుంటది అంటే అప్పుడు వర్షం ఉండదు ఏముండ. కదు ఎండలకే ఎండ ఉండదు.
అవున
అందుకె
ఈ జనవరి ఫిబ్రవరి అయితే బాగుంటది అండి
హుమ్
ఎక్కువా.
ఇంకా డిసెంబర్ లో స్టార్ట్ అవుతది.
ఉమ్ డిసెంబర్లో బాగుంటుంది చలి ఏందంటే జనవరి ఫిబ్రవరి అయితే బెస్ట్ ఎంతైన ఎక్కువ ఎండ ఉండదు చలి ఉండదు. మామూలుగ ఉంటార్
ఇదే మీ ప్లేస్ లో. టెంపరేచర్ చాల ఎక్కువ ఉంటుంది అనుకుంటా వేడిగా.
ఆ సమ్మర్లో వేడి ఉంటది. ఫాటీ ఎయిట్ బా తె ఫిఫ్టీ కూడా అబ్బ ఒకసారి.
మీకు ఆ మాక్ కూడా అ. తెంచు మంచు సేమ్ ఉంటుంది.
హుమ్
ఉమ్ ఇంకా మీరు వేసవి కాలంలో ఏమేమి చేస్తుంటారు.
వేసవి కాలంలో నా మా మమ్మీ పచ్చడ ఫ్రూట్సా. ఫ్రూట్స్ అయితే మ్యాంగోస్ తింటాము బాగా. ఉ మ్యాంగోస్ ఉ.
పచ్చళ్ళు పెట్టుకుంటారా.
ఆమ్ మా మమ్మీ పచ్చడి పెడతది.
ఎట్లా ఐ మీన్ ప్రాసెస్ చెప్పండి మామిడి ప ఎలా ఎలా పెడతారు.
మామిడి పికెలు రెండ రకాలు పెడతాది మమ్మీ.
ఉ
అందులో ఒకటి మనం కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు చేసుకొని పెడుతది. ఇంకొకటేమో పిక్క పిక్కల్ తోటి పెడతర్ పిక్కల్ కొట్టి పిచీ పెడుతారు.
ఆ విన్నా.
ఆ ఫస్ట్ మనం మ్యాంగోస్ తీసుకొని వాటర్లో ఒకా హాఫ్ అన్ అవర్ అట్ల నానబెట్టుకుంటారు. పచ్చిమావిడి కడగడం తర్వాత మంచి కాటన్ క్లాత్ తోటి మొత్తం డ్రై వాటర్ లేకుండా మొత్తం తు డ్చుకోవాలి.
ఉ
తుడుచుకొని ఆ పిక్కల తోటి ఇట్లా కట్ చేసుకుంటారు, మళ్ళ కొట్టే వాళ్ళు ఉంటారు. లేకపోతే మనం ఇంట్లో కూడా కట్ చేస్ కోవొచ్చు తర్వాత మళ్ళీయి. కొంచెం క్లాత్ తో తుడుచుకొని ఒక ఒక కిలా పెట్టుకుంటే అందులో పావు కిలో సాల్ట్ పోస్తరు. ఇంకా కొంచెం పసుపు ఎస్తరు ఉ తర్వాత అందులో ఉ ఆవ పొడి, ఆవాలు ఉంటాయి కదా ఆవాళ్ళు ఎండబెట్టేసి. వాటిని పౌడర్ పెడతరు. పట్టి అందులో కలిపి పెట్టుకొ పక్కంగా పెడతరు. ఒక టూ త్రీ డేస్ స్కల్ప పక్క పక్కకు పెట్టుకొని ఊ మనం తినాలనుకుంటే ఆ కొన్ని ఎల్లిపాయలు తీసుకొని నూనె కాగబెట్టుకొని ఆ నూనె కాగిన తర్వాత బంద్ చేయాల ఆవాలు, జిలకర్ర ఎసి కోసేపు ఆ ఎల్లిపాయలేసి పక్కకు పెట్టుకోవాలె చల్లరే వరకు తర్వాత కారం ఏసుకొని ఇప్పుడు మనం పెట్ కున్నాం కదా పచ్చడ. తీసి ఆయిల్ ల తీసుకొని ఒక హాఫ్ నవర్ పెట్టుకొని తర్వాత ఏసుకొని తింటే బావుంటాయి
ఉమ్
ఎక్కువ ఎన్ని రోజులు ఇట్లా పెడితే అంత టేస్ట్ వత్తది అందులో కూడా కారం కలిపి పెట్టుకుంటారు
ఓకే మేము కూడా అలాగే చేసుకుంటాం
అవును ఇంగ మా పీసెస్ అయిపోయింది మ్మ్
మీరు ఎండాకాలంలో ఏమేం గేమ్స్ ఆడతారు
ఆ ఇండోరై తే ఇంక క్యారం
ఉమ్
చెస్
ఉమ్
ఆమ్ ఈవెనింగ్ అయితే షటిల్ ఆడతాము
ఓకే
మీరేం ఆడతారు
మ్మ్ మేము ఇండోర్ క్యారం బోడు చెస్ పాములాట బోర్డ్ గేమ్స్
మ్మ్ అది కామన్
షెటిల్ ఆడతాము ఇంకా బయట ఆంటీలు అందరూ ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చొని వినుకుంటూ ఉంటా
మ్ అది కామన్నా ఎండకాలం మీరు బయట పడుకుంటారా అంటే
ఆ బిల్డింగ్ పైన పడుకుంటాం ఎక్కువ జా ఆమైతే
అవునవును బయట పండుకుంటాం మేము కూడా
మీరు ఎండాకాలంలో ఎక్కువగా ఫ్యాన్ వాడతారా లేక ఏ సీ వాడతారా ఆర్ కూలర్
కూలర్ కూలర్
కూలరే ఎందుకు ప్రిఫర్ చేస్ తారు
కూలరే చల్లగా వస్తాది ఏ సీ అంటే కొంచెం అది
హెడ్డెక్, జలుబు
ఊ జలుబు కంపల్సరి
ఊ ఓ ఎండకాలంలో ఆ మేన్ కూడా ఇరే వాడుతా ఎసి అసలుగా వాడదు.
ఊ
ఆటోమేటిక్ హెడ్డేక్, జలుబు వచ్చేస్తాయి
జలుబు కామన్
ఊ మీకు ఎండాకాలం అంటెనే ఎందుకు ఇష్టం.
ఆ ఉ అందరు ఇంటి దగ్గర ఉంటారు. హాలిడేసు అందరూ కల్సిఉంటామ్ అట్లా
ఎక్కడైనా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారా ఎండాకాలమ్లో.
ఆ లేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళే వాళ్ళమ్ గాని, ఇప్పుడు వెళ్ళట్లేదు.
హుమ్ ఉమ్
ఉమ్ మీరెల్తరా?
ఉమ్ నేను చిన్నప్పుడు వెళ్ళేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సమ్మర్ హాలిడేస్లో మా అమ్మ నేనును మా బ్రదర్ వెళ్లే వాళ్ళమ్. కానీ ఇంకా ఎప్పుడు కాస్త్ తప్
అదే ఆహ్హ్ ఇప్పుడు ఇంట్లో ఉంటేనే మంచిగానిపిస్తుంది.
మీరు ఎండాకాలంలో ఏ టైమ్కిి లేసే వాళ్ళు మార్నింగ్.
మార్నింగ్ గా సిక్స్, సెవెన్ అంతే బయట పడుకుంటామ్ గదా అ తా సౌండ్స్ రావ్ ఊ తొందర మేల్క వస్తాది
కొబ్బరికాయ బొండంలో వెళ్లే వాటర్ ఎక్కువ తీసుకుంటుంటారా మీరు.
ఔను డిహైడ్రేషన్ రాకుండా ఉండడాన్కి వాటర్ ఎక్కువ తాగ్తామ్. మీరు తాగుతారా?
ఆ తాగుతూ ఉంటామ్ సమ్మర్లో యూజ్ చేసే ఫేషియల్ ప్రోడక్ట్స్ ఏమైన్నా ఉన్నయా.
నేను ఎక్కువ ఏం వాడను
సన్ క్రీమ్, మాయిశ్చరైజర్
అహ హ్ మీరు వాడ్తారా
ఆ లేదు నార్మల్గా మా ఫ్రెండ్స్ వాడేవాళ్ళు అందుకే అడిగా
ఆహ్హ్ ఆహ్హ్ హ్ నేనేమ్ వాడను హ్ మనమ్ బయ్ బయట్కి పోకుండా ఉంటే అదే బెస్ట్ ఇహ్హ్ ఇహ్హ్ బయట్కి పోతే టాన్ అయితరు, బయట్కిపోకపోతే ఎంగామ్.
ఉమ్ ఉమ్ హే వేసివిలో హెల్తీగా ఉండడాన్కి మీరు ఏం చేస్తూ ఉంటారు.
వాటర్ ఎక్కువ తీస్కుంటాను. ఆ మ్ మనం పెరుగు పెరుగు వాటర్
చల్లా చేస్కో కోన్ తాగొచ్చు
ఇంకా వాటర్ మిలన్ ఫ్రూట్ అవి తీస్కుంటామ్
ఒకే అండి
ఒకే